ఆ ఉమా
ఆ వినిపిస్తుందా వాయిస్ మంచిగా ఆ ఏ మళ్లీ జేతువ్
పన్ పే ఆ ఏం చేస్తున్నావు అయితే ఏంటి విశేషాలు హలో హలో హలో హలో హలో హలో ఉమ వినిపిస్తోందా
అదే నేను ఇయర్ ఫోన్స్ తీస్ సర్లే అదియ్ బ్లూటూత్ ఆఫ్ చేశాను అది కొంచెం టైం పట్టింది
ఓకే ఓకే ఆహా
ఆ అది ఉంటే వాయిస్ క్లియర్ గా లేదు
ఊమ్
లేేచాడు చిన్నోడు
అవునా ఏంది ఎన్ని గంటలు పడుకున్నాడు
ఆ
ఎన్ని గంటలు పడుకున్నాడు అంటున్నా
మూడు గంటలు పడుకుంటారు ఆ జమా మూడు గంటలు పడుకున్నాడు ఈరోజు
ఉమ్ అవునవును చాలాసేపు అయింది కదా నువ్వు పడుకున్నాడని చెప్పి
అవునవును అదే నేను కిచెన్ క్లీన్ చేసిన అందుకే పడుకోనిలే అని వదిలేసిన రోజు టైమ్ చూసుకొని లేపుపోతా ఇక కిచెన్ క్లీన్ చేస్ స్తున్నా ఎలాగో నాది అవుద్ది నాది పని అవ్వాలి కదా అని
పని అవుతది ఉమ్ అవును
నేనే లేపలే వాడే లేచాడు ఇప్పుడు
ఉమ్ పెడతావ అన్నం కొద్దిగా మళ్ళీ
ఇప్పుడు ఏం పెట్టను ఇక ఆ అది ఉంది ఇంకా కిచెన్ ఉంది ఇంకా కొంచెం గ్లీన్ చేసేది ఇంకా ఇరవై నిమిషాలు పట్ది అదయిపోతే తర్వాత తిన్నాడు మధ్యాహ్నం తినేసే పడుకున్నాడు పేడతా కొంచెం ఆగి పెడతా
ఓకే అవ్ తినడానికి ఏమైన్నా పండ్లు గానీ వేరే
అవి ఏమి ఏమి లేవరనా పెట్టడానికి మా ఆయన ఏంతాడు ఉమ్ చెప్తున్నా గాని ఏంతాడు ఇగ అందిక్ కి నిన్న ఆవెంటి చక్క గారలు మురుకులు చేసిన తింటాలని ఇవే పొద్దుకుల ఆదే వదిన ఆ తినాలనిపించినప్పుడల్ల వాళ్ళే వాడే వెళ్లి తీసుకొని తింటాడు చిన్నోడు
ఓకే లే మంచిదే లే ఆ బయట నుంచి కేకపోయ్ నా నువ్వు ఇంట్లో చేసి పెడితే సరిపోతదిలే ఏం అన్న
ఆ ఇంట్లో చేస్తా
ఉమ్ ఉమ్ అంతేలే ఇంకాయితే ఏంటి చాలా సేపు మాట్లాడుకున్నారా నువ్వు మీ ఆయన
అవును హా హా హు
ఇప్ మో పొద్దున్న ఎన్ని గంటలక్ పోతాడు
ఏడు ఆ ఏడుమ్ బావు కరెక్ట్గా ఏడుమ్ బావు కెళ్తాడు సాయంత్రం ఆరైద్ది సాయంత్రం ఆరైద్ది
ఏంటి అంటే దూరం ఉంటందా
దూరం కాదు దగ్గరే గాని వాళ్ళకి టైమింగ్స్ అంతే ఎనిది గంటల కల్లా వాళ్ళు లోపలికి వెళ్ళిపోవాలి
ఆ ఎనిమిది నుంచి ఆరు
రామ్ కులం మళ్ళీ ఐదు గంటలకు బయటకు వస్తారు
రామ్కో అంటే ఏం తయారైతది అందులో
సిమెంట్ సిమెంట్ ఫ్యాక్ట ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అది అందులోనే ఎలక్ట్రీషియన్ ఉంటది ట్రాక్ మెయింటెనెన్స్ ఉంటది అన్ని చాలా ఫీడ్స్ ఉంటాయి అందులోనే
ఓకే అంటే ఇప్పుడు ఉన్న ఈ కంపెనీ పెద్దది ఉందా ఇక్కడ బ్రాంచ్
ఆ ఆ అవును అది వైజాగ్ లో ఉంది ఆ ఆ ఇంకా ఇక్కడ ఉంది తర్వాత విజయవాడలో ఉంది ఎక్కడ ఉన్నాయి బ్రాంచెస్ అవి రామ్కో
ఏం ఏంటి ఏంటి పని
ఈయన ఏమో ట్రాక్ మెయింటెనెన్స్
అంటే అంటే ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి
గూడ్స్ గూడ్స్ గూడ్స్ ఉంటాయి కదా అవి వెళ్తా ఉంటాయి ఓన్లీ వాళ్ళ రామ్కోనే లోపల ఒక రెండు మూడు కిలోమీటర్స్ ఉంటది అన్న మాట లోపలే ఓన్లీ వాళ్ళ రామ్ కో వరికే ఆ ట్రాక్ మెయింటెన్స్ అంతా వీళ్ళు చూసుకోవాలి ఎక్కడైనా ఆ అదే ట్రాక్ ఉంటది కదా ట్రాక్ మీద ఎక్కడన్నా ఏమైనా డ్యామేజ్ అయినా ఆయిల్ లేకపోయినా ఆ అవి చూసుకోవాలి వీళ్ళే మెయింటెనెన్స్ అంతా వీళ్ళే చూసుకుంటారు
ఓకే ఓకే
బాబు ఈ ఎండలోనే చెయాలీ నా పొద్దాక వీళ్ళు అంతే ట్రాక్ మీద తిరుగుతూ చెయాలి
ఉమ్ ఉమ్ హా
మొన్న నోటిఫికేషన్ వచ్చిందిగా ట్రాక్ మెయింటెనెన్స్ అది రైల్వే లో అందులో కీ మ్యాన్ అని అ కొన్ని టైప్స్ ఉంటాయి ఆ చేసిండు అవన్నీ అవన్నీ ఈయనకు వచ్చా అన్న మాట వర్క్ అంతా అక్కడ చేసేది
ఓకే ఆ ఆ ఆ
ప్రతి ఒక్కటి ఆయన అన్ని వర్క్ అంతా వచ్చు కాబట్టి అప్లై చేసింది గానీ ఎగ్జామ్ సరిగా రాయలే రాలేదు అది
అవునా
ఆ కాకపోతే ఇది ప్రైవేట్ గా అది గవర్నమెంట్గా ఇప్పుడు రైటింగ్ ఇస్తున్నారు ఎయిటీన్
మంచి లేర్గా అయితే పర్వాలేదు ఎయిటీన్ అంటే
మధ్యాహ్నం ట్వల్వ్ ఓ క్లాక్కి ట్వల్వ్ తర్టీకి వీళ్ళకి లంచ్ అవర్ ట్వెల్వ్ థర్టీ తినేసి మళ్ళీ టూ థర్టీ నుండి స్టార్ట్ చేస్తారు ఇంకా మధ్య మధ్య డ కాగా మధ్య మధ్య లో చెట్ల కింద కూర్చుంటారు రెస్ట్ తీసుకుంటారు మధ్యాహ్న ఒక వన్ అవర్ పడుకుంటాడు అక్కడ
ఎన్ని ఎన్ని నెలల నుంచి చేస్తున్నారూ
ఇప్పుడు చిన్నోడు పుట్టినప్పటి నుంచే టూ త్రీ ఇయర్స్ ఇప్పుడు
ఓకే టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యంది రెండు సంవత్సరాలు అయిపోయింది ఉ అప్పటి నుంచి అంతేనా శాలరీ ఏం పెరగలేదా
లేదు లేదు ఫస్ట్ ట్వెల్వ్ ఇచ్చారు తర్వాత ఫిఫ్టీన్ ఇచ్చారు ఇప్పుడు ఎయిటీన్
ఆ అంటే పెరుగుతుంది కాబట్టి ఏం కాదు వర్క్ కూడా అంటే ఏమంటారు ఎక్స్పీరియన్స్ వస్తుంది
పిఎఫ్ కటింగ్ అవుతే వాళ్ళకి పిఎఫ్ ఉంటది ఈఎస్ఐ ఉంటది
మంచిదే అయితే ఇంకా
ఉమ్ మళ్ళీ ఆ ఈవనింగ్ ఓటి
ప్రైవేట్ కంపెనీ అయిన పెద్ద కంపెనీ గదా
అవును పెద్దది మళ్ళీ ఈవినింగ్ పోటీ చేపిస్తారు పోటీ ఉంటే ఎప్పుడన్నా ఓటీ ఉంటే దానికెక్స్ట్రా ఎమౌంట్ ఇస్తరు
ఉం మంచిదే అయితే ఇంకా అంతే కటింగ్స్ అన్ని పోను ఎంతొస్తుంది మరి
కట్టింగ్స్ పోనూ పడ్త యి ఇగ ఏమి సెలవు పెట్టకపోతే పడ్తయి సిక్స్టీన్ అట్లోస్తయ్ అవి వాటికి తక్కువ కట్ అవుతయి వాటికి ఎంత పిఎఫ్ కి కలిపి ఒక వెయ్యో, పదిహేనొందలో కట్ అవుతయి ఆ ఫోర్టీన్ ఫిఫ్టీన్
ఎస్ఐ లో ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది కదా మీకు మొత్తం ఫ్యామిలీకి తాండుంది కదా మొత్తం ఫ్యామిలీకి
ఆ అవును ఉంది కనీ ఈనె వెళ్ళడు ఇగ ఏదో ఒక ఫంక్షన్ తగిల్న ఏదనున్న పెట్టాలన్నా సెలవు పెట్టాలన్నా పె కుంటడు కాబట్టి కట్ అవుతయి బానే కట్ అవుతయి ఎంతొస్తయి తర్టీనొ, ఫోర్టీనొ వాళ్ళు అలా వస్తయి ఇంకా మధ్యలో అయితే పెళ్ళిళ్ళప్పుడై తే ఐదఐదు, పదిపది రోజులు వెళ్ళలే అట్ల వెళ్ళకా అప్పుడు ఎయిటీ నైన్ థౌసండ్ అట్లా వచ్చేయి
అవునా రెగ్యులర్గా ఎళ్తే మంచిగుంటది కద ఎప్పుడో అవ్సరం ఉంటే తప్ప లీవ్ పెట్టుకోకూడ్దు ఎక్కువ
ఉం అవును ఓ మధ్యలో ఫంక్షన్లోనే బాగనే తిరిగిణం అందుకే ఇన్ని సెలవులైనై
అ
ఊమ్
పడుకున్నాడు ఇప్పుడు త్రీ థర్టీ అయిందనుకుంటా మూడున్నరకు పడుకున్నాడు ఐదున్నర ఆరు గంట్లకి లేస్తాడిక
ఉ
నైట్ పన్నెండు తర్వాతనే పడుకుంటున్నాడు రోజు
ఉంహుం ఇగో ఆ మొన్నంట మ పెద్ద బావా మా ఆయన కొంచెం క్లోజ్ అయ్యారిప్పుడు అది కూడా మా తమ్ముడు పెళ్లిలో ఇద్దరు కలిసి పని చేసారులే కొంచెం ముగ్గురు అల్లుళ్ళు ఇప్పుడు మా ఆ అయితే ఇద్దరు క్లోజ్ అయ్యారు అయితే ఆ మధ్య ఫోన్ చేసి మా బావతో అంటుండట అంటే మా మరదలిప్పుడు నా మా ఆ ఏమంటరు నా మరిదికొచ్చింది కద ఇప్పుడు ఆమె మా మరదలు అం ఏమంటరు తోటికోడలు హహ చి తోట్కోడలైద్దా నాకు తోట్కోడ్లే
తోటి కోడలే అయితది చెల్లెళ్ళు
ఆ చెల్లెలైద్ది అయితే మా తోటికోడ్లు ఆ ఆమె ప్రతిదానికి అన్నీ కొన్ని ఫోన్పే ఆ నే నీ ఫోన్ పే లాక్ చెప్పు నాకు మీ మమ్మీ ఫోన్ చేసినప్పుడు నాకు స్పీకర్ ఎందుకు పెట్టవు ఆ నువ్వు స్పీకర్ పెట్టి మాట్లాడాలి నేను మాట్లాడినప్పుడు స్పీకర్ పెడు తున్న కద అని చెప్పి ఆ ఆమెన్నీ అట్లా రిస్ట్రిక్షన్ పెట్టిద్దట ఆయనకి
ఆ ఆ
పెట్టిద్దట ఆ ఆఫీస్ లో కూడ మీకు బాత్రూమ్లెన్ని ఒకటే ఉంటదా అందులోనే గర్ల్స్ బాయ్స్ అందరూ కొలిక్స్ అందరు అందులోనే ఎళ్తారా అన్ని ప్రతొక్కటి అన్ని ఫేస్ టు ఫేస్ అడిగిద్దట అన్నీ ఆ పిచ్చి పిచ్చి క్వశన్స్ అన్ని వేసిద్దట ఆయనకవన్నీ నచ్చవ్ అయితే ఆ అట్లా ఉండబట్టి నేను కూడా ఇక ఆయన వీళ్ళందరు చెప్తాడనమాట మా మరిది అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుందని ఆ సరిగా ఉండదు ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటంది కోపమ స్తు నాకని చెప్పి ఆయన అంటాడు అయితే నేను నేను అలా ఉండను కదా ఉండేది వామ్మో ఈయన వల్ల ఇంత టార్చరు అని చెప్పి అనిపిచ్చి మా పెద్ద బావ కి చెప్తుందంట ఆ నా నాలాగ నాకు నేను ఎంత అదృష్టంంతుండో నాకు ఉమా దొరికింది ఆ ఎ ఎంత అంటే నాకు కోపం వచ్చినా సరే తను నన్ను కంట్రోల్ చేస్తది తప్ప ఏనాడు కోపగించుకోదు ఒక మాట అన్నా సరే పడద్ది తప్ప ఏనాడు ఒక మాటలు కూడా నన్ను రివర్స్ అనడు నా నాకైతే ఎప్పుడు కోపం తెప్ప ఇప్పించలేదు చాలా కూల్ గా ఉంటది అని చెప్పి అంటుండట ఏంట తెలిదు ఏంటో తెలియదు కానీ అసలు నిజంగా చాలా లక్కి నేనైతే అని అంటుండట నాకూ మా దొరికిందని చెప్పి పెద్ద బావ అంటుండట మా మరదలు ఇప్పుడు వచ్చిన అమ్మాయి అయితే మ తమ్మున్ని టార్చర్ చేస్తుంది ప్రతి విషయంలోనూ అలాంటి విషయాలు ఉమా అన్నిీ వదిలేస్తది ఒక మీ ఒక ఇప్పుడు భార భర్త మీద గానీ భార్య మీద కాని నమ్మకం ఉంటే చాలు అంతే అే గాని ప్రతీది ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఇట్లా మొదటి నుంచే ఇట్లా ఆ పెడుతూ ఉంట రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటె ఎలా వాడి లైఫ్ ఎలా అని చెప్పి అన్నడట హా ఆమెతో పోల్చుకుంటావమ్మా చాలా వేట అది కూడా ఇప్పుడు ఆమె వచ్చింది కాబట్టి నా విలువ తెలిసి అట్లా అంటుందట అయితే మా బావేమో అక్కకి అక్కకి చెప్పిండటా అక్కేమో మా అమ్మ కి చెప్తే మా అమ్మ అంటుంది
అంతా మంచిదేలే మీ ఆయనకి మంచి ఫీలింగ్ ఉంది నీ పైన
ఆ ఇలాను అ వేస్తే ఉంటుందట
మ్
ఇంకేమి తిన్నావా ఆ
తిన్నాం మ్ అహా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మీకు అంటే కొత్తగా పెళ్లిి చేసుకున్నట్లు అనిపిస్తుంది కావచ్చు మీ ఆయనకి అంటే మీ వాళ్ళతో ఎక్కువగా ఇట్లా
ఆ ఇంకోటి ఏంటంటే అరుణ మధ్య పెళ్లిల్లో తిరిగి అనిపించదు అంటే మా తమ్ముడి పెళ్లికి ఎంగేజ్మెంట్ ఒకటి మళ్ళీ ముత్యాలమ్మ ఆ అమ్మవారి అదీ ఓపెనింగ్ గుడి ఓపెనింగ్ ఉండే కొత్తగా గుడి కట్టించారు అదొకటి గుడి ప్రతిష్ ఇష్ట ఉంటే వెళ్ళాము ఇట్ల అందరుూ మా వాళ్ళు బాగా పరిచయమయ్యరన మాట ప్రతిసారి తిరడమే అసలు మళ్ళీ పదహారు రోజులు పండగని వెంటనే మళ్ళీ సిక్స్టీన్త్ డేస్ ఆ పదహారు రోజు వెళ్లడము ఆ అట్లా తిరిగాం బానే తిరిగాము
బాగా దగ్గరయ్యారనమాట అయితే మ్
ఇక దాంతో మామయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు పద్దాక రావడమే ఫస్ట్ ఎంగేజ్మెంట్ కు కలుసుకున్నాము తర్వాత గుడి ఓపెనింగ్ అని తర్వాత ఆ తమ్ముడిది పెళ్ళనీ ఆ ఇగా ఆ మూడు రోజులూ మళ్ళా అదై పోగానే మళ్ళీ పదహారు రోజులు పండగని మళ్ళీ అది గూడా బాగనే చేశారనమాట అంటే అటు పోతున్ కోసి చాలా మందిని పిలిచారు అందరు చుట్ట్ చాల అందరినీ పిలిచాడు మా నాన్నా. అట్లా మళ్ళీ కలుసుకున్నాము. ఆ దానివల్లా కొంచెం మళ్ళీ దాని తర్వాత్ త వెంటనే మా అన్నా వాళ్ళా అంటే పెద్దమ్మ కొడుకుది కూతురుది అన్న ప్రాసన ఉండే. ఆ కొరివి గుడికి వెళ్ళాము అక్కడ కూడ అందరు వచ్చారు మళ్ళీ ఆ అది అయిపోయిన్ తర్వాత అత్తయ వాళ్ళా ఒక్కతే కూతురు ఆమే కొడుకుల్కి ఇద్దరికి పంచకట్టు ఫంక్షన్ చేశారు.
ఆహా
మళ్ళీ దానికి అందరం కలిసి వెళ్ళాము అట్లా ఎంత్ ఎంతా అవన్నీ.